నవ్య హలో
ఏం చేస్తుండు
ఏం చేయట్లే నువ్వేం చేస్తున్నవ్
ఎం లేదు తిన్నవా
నేన్ తిన్న తిన్నా నువ్వు తిన్నవా నేను తిన్నా ఓ ఏం కూర
వంకాయ కూర ఆహా. నేన్ తిన్లేదు.
గానీ
నాకు నచ్చలేదు.
మ్ హూ. ఇంటికి ఎప్పుడేల్ తిన్న
నేను వెళ్లట్లేదు. ఎందుకనంటే నాకు ఎల్ల బుద్దయితలేదు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయ్.
ఓహో ఏమేగ్జామ్స్ ఏంటి.